లో కలెక్ట్ అయిందారా
ఆ అయిందకా నయింది నీ ఫోనే ఇది
నా నా ఫోనేరా ఆ ఫోన్ నాదే మరి అందుకే కనెక్ట్ అయితలేద్ మ నెంబర్స్ ఇవగా మూర్ నెంబర్ ఆ
ఎంత చేస్
నేనే చేస్ తె గదా
ఆ కాటుకా కాదు కాదు మరి ఇట్ల అయిందన్నవ్ మళ్ళీ చూస్ సుకొని చేసుకున్నావా అంటన
ఆ సమంతక్కకాడికి వచ్చి నెంబర్లు ఒత్ ఫస్ట్
ఆ ఇట్లా ఏమన్నా రాంగ్ ఆ ఏమన్నా రాంగ్ అయితే ఇంట్ ఇ నోక్కోవాలే
ఆ ఇంటునక్క ఇప్పుడే అక్కకాడికి వచ్చినాక ఆమె చేప్తే మన నెంబర్ లక్ కాల్ కరెక్ట్ చేసిందన్నట్టు
ఆ ముందు ఇగ నొటెడ్ ఉండయి కాబట్టి నెంబర్లు రాసుకొని ఉంచుకోవాలి
ఆ అ కారు మీద రాశ అందుకే కాడ మీద రాసి ఉంచుకున్నా కానీ నాకు ఇప్పుడే కదా నెంబర్ ఒకటి ఒత్త బ టిత్త నాలా ఎంతది కోను ఆలోచించస్తానుగా
అదేం బ
ఇం బందంత మ నా బవిస్ వర్ష వాస్ట్ కొది ఏవ వీడియో మాట్లాడతారు అట అయిపోయింది ఏదైన్న మాట్లాడుతే శివుడి కి అలవాటైతే సినిమా మా
అదే అదే
తిన్నార అన్నం
తిన్లేక్క ఇంకా తిన్లే అక్క
ఉన్నాళ
ఇయాళ అన్ ఇయ్యలా అంతా అడ ఒక్కదిక్కే కదా
ఆ
ఏవో మా అత్తమ్మ బియం పెట్టచ్చు మరి
వొండుతండుతరు
పొద్దున అన్నం ఉండే చానా
ఉమ్
ఇంగా కూరగయలు గూడ ఉన్నాయ్
ఇంగ అదలే వొండుతరు ఎంత సేపు అన్నం ఒటేగా
ఏ అన్నమ్మ ఒకటే మా అత్తమ్మ అండుతది
ఇంకా సప్పుడేక ఇంట్ల కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటానం
ఇలా ఫోన్లే మాట్లాడ్తార్ వరుస పెట్టిగా ఒకసారి ఒకడు నీను మూడో రౌండ్ నేను చేసుడు అయిపోయింది నాకు మీరు చేసుడు అయిగిపోతాంది ఇప్పుడు ఇయల ముగ్గురు వరుస పెట్టిగా ముగ్గు ముగ్గురు నేన్ చేసిన ఇప్పుడు ఇప్పుడు నువ్ మీరు ఇంకా మీకు పో పోయి వచ్చేరకు సరే అయిపోతా అంటే అందు వల్ల లేట్ అయితాంది ఇ ఉమ్ అదే ఉండట్లేదు రా అది నేన్ కూడా ఆలోచించుకుని నిమ్లగతే ఉమ్
ఓగో రోజు తొమ్మి పదైతాంది స్రవంతక్క గిట్ల చేసేసరికి
ఆ
ఉ
అదే పూన్ కడక్షిన పడి కమ తిన్లేద ఒ ఒ పపుచా చేస్ిన పొద్దునా పొద్దురు పప్ష వేసిన ఉన్నాయి పప్చ వేసిన పపుచ రస్ న అన్న ఉన్నది అయే ఉన్నాయి అందుకేేమలా గునిగాలా రోజ అయిపోయేది ఎలము ఇం పప్ సార్ కాబట్టి మరి ేగా మీర కోళయితనా
తిన్నడు అన్న్య మరి
అచ్చగాబ ఆ
చిన్నడక్కనే మరి
అ ఇంకా తంలే వా నాన్న తిినలే ఇ బిలు పెడతారు ఇప్పుడే అది ఫన్ లో ఇప్పుడు మ అప్పా ఫోన్ మాట్లాడతాం ఎన్న వేల ఇంకా ఇప్పుడే వచ్చింది ఇప్పుడు ఇంటికి వచ్చిలేదు చేడిపోయి నీ ఆ ఇప్పుడ తుంత్ర అక్కనాళ ఒక్క అండి పోవాలే ఇంతకు కురా కరెక్ట్ అయింది కదా మాట్లాడతే పని అయిపోతుంది రేపడ రేపు చేసుకుంటే అయిపోతంది మళ్ల ఇప్పుడు ఆకు బిజా అయిపోయింది మనసుకి ఒక కాాలయితే సరిపోతుది నాలుగు టైమ్ ఉందిగా మీ ఎన్ని రోజులకు టైం ఉందిరా
చె
ఫోన్ల ఎన్ని రోజులు టైముంటదట కాల్ కి
మనం అన్నడుగాని మరి వారం అయితే అయిపోయింది మరి
మాకు కూడా వారం వారం చెప్పిందట కానీ సోమవారం స్టార్ట్ అయిందిది మూడు రోజులు కదా
నాది వారం వచ్చింది వారానికి అయిపోయింది మరి
ఆం ఆహా అయిపోయింది ఆ మా ఎనకా మర్సి శుభసేన అంటే మొన్న నిన్న ఉం ఉష అన్నది నాతోటి వారం రోజులు లక్క టైమ్ ఉ
ఐదుఅన్నది కానీ మాది వారం అయిపోయింది
ఏం మాత్రం అది కరెక్ట్ అయితే కదు నేను అందుకె టక్క చేద్దాం అనుకున్నా మనం ఇద్దరం వారం టైం ఉంది కదా మీరు ఎప్పుడైనా చేయొచ్చు అక్క అంటే నిన్ననే స్టార్ట్ చేసిన నే మరి వారం రోజులకే ఓ ఇరవై కావండి ఈయాటికి ఇంకా పదిహేం కాలు ఉన్నట్టు ఇప్పుడు ఇ కాలు అయిపోతే అయిపోయినట్టు నిన్న రెండు చేసినా నను మూడు మీ ముగ్గురు ముగ్గురు ఈ యాలయారంలాకు మూడు యితన్నై ఈయాల
ఇంకొకరు అయితే అయిపోదుగా నీవు
హ
ఇంకొక రైతే అయిపోదిగా
ఆ నలుగురు కావాలట కదా
ఉం మీ ముగ్గురా
ఆ రాజక్క సతాయిత్తే పోయింది మరి ఇంగ ఈ నడుమా స్రవంతి అక్క యాడ్ చేదున్ ఇగ
మరి ఇంకేది మేము ముగ్గురం ఉన్నాం స్రవంతి అక్క అయితే చాలు
ఆ సరిపోద్లే
హుమ్
మరి స్రవంతి అక్క ఇగ అప్పటివరకు చేస్తేకూడా రౌం లేకపోతే లేదుగా రేపేఎత్తు మేన్ వచ్చి మేం మా మాట్లాడ తంటే ఒక్కోసారి అంటారు ఒ ఒక్కసారి మూవ అంట మంచి ఉండేది
అంతే ఇంగ ఎప్పుడు మూడు వచ్చిండేది లేదని
ఆ
ఉహూ ఎవరైనా అంతె తేలే అత్త
ఏంటది
మనకేమన్న కొత్తాగాని
ఎక్సాంస్ ఎట్ట రాతందంట మరి
ఆ
మా మావే మీ బిడ్డ పేరు
అహ్హ్ ఏ రాత్తందటక్క ఆమన్ చ్చిన రాత్తా అని అంటాంది గానేమ్మో ఇంగా మీ అమ్ములు స్కూల్లోనే వడ్డది
మోడల్ స్కూల్లో వడ్డదటగా
ఆ మాడల్ స్కూలే అక్క
ఆ మళ స్కూళ్లో పోయి త్తలేదా మరి సురేష్
పొయత్తాండక్కా
రోజు పొయ్యెత్తాండా
పొయ్యెత్తాండు గానీ లోపలికి పోతాందట ఈయన ఎగ్జామ్ అయిపోయెదాక ఉత్తగ బయట కూసునుడేనటా అస్సలు లోపలికి అలవ్ చేత్తలేరట.
లోపటికి అల్లో చెయ్యరు గదా మరి ఇగా అంత మంది పేరెంట్స్ నీ అల్లో ఎలా అల్లో చేత్తర్ రా అల్లో చెయ్యరు ఎవరైన్
అసలు ఈ ఇన్విజిలేటర్ అల్లున్న సార్లను కూడా కలుదాం అన్న కూడ్ అస్సల్ కల్వనిత్తలేరటా.
ఇప్పుడు స్టిక్ అయితాంది కావచ్చు.
ఉమ్ అసల్ కలవనిత్తలేరటా అప్పుడు కల్శింరా కన్నయ్య గిట్ల పోయి.
మేము ఎప్పుడు పోలేదు రా. ఆ మేము ఒక్కసారే ఫస్ట్ రోజే పోయిచ్చిండు మీ అన్న. తర్వాత అసలే ఎగ్జామ్ హాల్క్ కాడికి పోలే.
పోలేదా.
ఊ పోలే అసలే. వాళ్ళే రాసొచ్చిర్రు వాళ్ళే పోయిర్రు వాళ్ళే వోదిలి పెట్టొచ్చుడు వరకే. ఒక్కోసారి వాళ్ళే పోయిర్రు. ఒక్కోసారి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని పోయిర్రు మా వోడైతే. మా అమ్ముల్ని వదిలిపెట్టొచ్చిండులే గానీ. నానిగానియితే తీసుకుపోయి తీస్ తీసుకురాలే వాడేపోయిండు. ఫస్ట్ రోజు ఒక్క రోజే వదిలిపెట్టి వచ్చినం మేము.
ఊహూ మంచోళ్ళెలే.
చెప్తారుగా
ఏం చెప్తలేరటక్కా.
ఎందుకూ బిట్ పేపర్ చెప్తార్రా ఎప్పుడైనా. థర్టీ ఫైవ్ మార్క్స్ పేపర్ వాళ్ళు కరెక్ట్గ చెప్తరు. మీదయిటప్పుడు చెప్తరు గానీ.
ఏమో మొన్న తెలుగులో కొద్ది కొద్దిగ చెప్పిర్రటా ఇన్విజిలేటర్ సార్ గానీ ఇయ్యాల ఏం చెప్పలేదటా. ఆ ఇందుకే వాడేంచెప్పలేదటా.
న ఎంటకే కొద్ది మనం సొంతంగా రా.
ఆ
ఒక్కోసారు ఒక్కోసారు ఉంటదు. అందరు చెప్పారు కదా. అన్నర్ సార్ ఒక్కేలా ఉండరు గద రా
అదే అక్కా
బాసరా అప్లై చేయమంటే అప్లై చె చారు గదా. పద్దెనిమిది తారీఖు ఇప్పుడు రేపు ఎల్లుండి నుంచి అప్లై చేసి ఇరవై తారీఖు మే మార్చి ఏప్రిల్ ఇరవై ఐదు దాక ఉన్నద్ అప్లై చెయ్యాలంటా. చెప్పిర్ బాసరకు అప్లై చేయాలంటే.
ఎప్పటి నుండట అప్లై చేశుడు.
పద్దెనిమిదో తారీఖు నుంచీ. ఈ నెల పద్దెనిమిది. ఇయ్యాల ఎన్ని పద్దెనినిమిదే కదా పదిగేడ
రేపే కాదక్క పడ్డెనిమిది
ఇంగ రేపుంటే పండగనే ఉంటుంది అని రాదు మళ్ళీచ్చ వచ్చిన ఏప్రిల్ ఇరవై దాకా
ఎక్కడన్నట అప్లై చేయల్సింది
మీ సేవ ళ్లేనారా
అ ఇట్లా బాసర కా అన
వాళ్ళు ఆల్రెడీ చెప్పు తారు హ ఆన్లైన్ ల అప్లై చేసుడే మీ తీసుకపోయి అడిగితే సురేష్ గాడు చెప్పాడుగా
అన్నయ అట్నే చేేసిిందా అక్కా ఆహా అన్నయ్య అట్నే చేసిిండా
నా అన్నయ్య కే చేసిండు రా కాపోతే ఫోటోలు ఆధార్
ఆ ఇగ అవన్నీ ఇట్ల అవన్నీ ఇట్లనే బడతు ఎత్తాడుగాని
ఇంకా ఎన్ని కావాలి మీద మీకు ఈడబ్్యూ అంటే మాకు ఈడబ్ల్యూ వస్తుంది కాబటి ఇ అవి మీకు ఏ అదిే ఉంటేగా
ఆ
ఆనన్న
అంటే అమ్ములకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అక్కప్పుడు
తొంభై ఎనిమిది వందకు తొంభై ఎనిమిదికి ఒక రెండు మార్కులు తక్కువే
అవునా ఇక ఆమె ఎగరేళ్ళ వచ్చింది కదా
ఆ ఏగ్రేను
అందుకని తొందర తీసుకున్నారు అందుకు అని తొందర తీసుకున్నారు
అంటే మీకు ఇంకా తక్కువ వచ్చినా తీసుకుంటారా
మాకు బీస బీసీ కాబట్టా
ఆ మీ కాశ కాశపటి మ
అదే అదే బీసన్ వాట్టటి
అ మీ కాస్తు
రేపని ఉండేని నీకు ఎవరు చెప్పి రక్క రేప ను ఉండే అని ఎవరు చెప్పి పరు
మాకు అదే సంధ్య వాల్ చెప్పిదా ఆ వాళ్ళ కొడుకు అప్పుడు అక్కనే కదా సదివేది అయ్యో సంధ్య వాళ అయ్యక్ చెప్తే అన్ని అప్లై చేసినరు వాలు
ఆహా ఇప్పుడు రేపనుండన్ నీకెవరు చెప్పిళ్ళు
మా చెల్లి కొత్తది కదా నా బిడ్డ ఆడ్నే కదా
ఆహా వత్తదా
ఆ వాళ్ళు మెసేజ్ అని పెట్టి వాట్సాప్ లో ఒకరు పెట్టిచి
ఆహా ఇప్పుడు మీ సేవలో పోయి ఎత్తుకోవల్న అక్కా
మీసేవ లో పోయి చేసుకోవాల్రా
ఒకసార్ అన్నయ అన్నయన్ ఒకసారి క్లియర్గ కనుక్కోవ
నేను అనుకోలేదు మీరు ఇప్ అన్న ఇట్ట రోజు పోతాడు కద సురేశు మునుపు
ఆ పోతాడు కానీ అట్లనే నాని
ఇంగంతే మిత్ర కాడికి పో మిత్ర షాప్ మిత్ర మీసేవ ఉండదా మున్ను లో ఆటికి పోమ్ పోయి కన్ ఉక్కో మన్న అన్ని చెప్తాడు ఆయన అబ్బాయ్ ఏ అన్న ఆ తమ్ముడు ఒక్కడు కూడ వదిలిపెట్టకుండా అన్ని చెప్తాడు ఏం కావాలనీ అన్నీ చెప్తడు హుమ్ చెప చెపల్ రు రోజు చెప్తరు
సరే అక్క ఎల్ నువ్వే ఫోన్ కార్డు తీసుకొని ఫైన్ నెంబర్కు
ఆ సరేరా
ఆ
సరే ఉంటానిగా
ఇప్పుడు కేనా బిర్యానీ